హలో అను
ఏం చేస్తలేను జాబ్ లో ఉన్నాన్
అవునా జాబ్ లో ఉన్నావా
హు అవును
మల్ ఎప్పుడొస్తావ్ ఇంటికి
వోస్స ఈవినింగ్ ఈవినింగ్ టైం అయితది ఎందుకు ఏమైంది ఫోన్ చేసావ్
ఏం లేదు టైం పాస్ కాక కాల్ చేసాను కొద్దిసేపు మాట్లాడదామని
అవునా
అవును ఏం వర్క్ ఏసవ్ నువ్వు జాబ్ లో ఏం చెయట్ల అవునా మార్కెటింగ్ ఫీల్డ్ లో చేసావా ఏ నవ్వు వచ్చింది కే నవ్వుతున్నాను
మ్మ్
అయితే ఏం చేస్తావ్ వర్కు మార్కెటింగ్ లో
నీకు తెలీదా వర్క్ ఏం చేస్తానో మార్ కెటింగ్ మార్కెటింగ్ ఎలా ఉంటందో తెలియదా అవునా మార్కెటింగ్ అంటే మనకి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటంది, లైక్ ప్రమో ప్రమోటర్ ఉంటంది, మర్చెండైజర్ ఉంటది, దాంట్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్చెండైజర్స్ ఉంటారు.
అవునా నా
బ్రాండ్ ఉన్ హ్మ్
నాకు ఓన్లీ ప్రమోటర్ అండ్ మర్చంటైజర్ అని తెలుసు కానీ అందులో కూడా టైప్స్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది నువ్వు చెప్పినాంక
మర్చెండైజర్ లా ఇంకో టైప్స్ ఉంటాయి సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా కూడా ఉంటాది ఆ ఇంకోటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే కేరియాని బట్టి మొత్తం తీసుకుంటూ ఉంటారు. టెరిటేరీలో
మార్టైజర్ జెస్తావా
ఉ అవును మర్చంటైజరుగా చేస్తున్నా నేను
ఆ మల్ల మీ ఫ్యూచర్ గోల్స్ ఏంది
ఫ్యూచర్ లో నేను మార్కెటింగ్ లోనే ప్రిడిక్ట్ చేసాను మార్కెటింగ్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను ప్రిడిక్ట్ చేసి మార్కెటింగే తీసుకుదాం అనుకుంటున్నాను
అవునా మేబి నువ్వు మేనేజర్ అయితావేమో ఫ్యూచర్ లో
ఎ ఎక్స్పీరియన్స్ ను బట్టి మేనేజర్ రావచ్చు అంత మీదే పొజిషన్ కూడా రావచ్చు మనకి
అవునా మీ ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్తా అన్నావు కదా తనకి చెప్పావా
ఏమని దేని గురించి
జాబ్ గురించి చెప్తన్నావ్ కదా
ఉ చెప్పాను తెలుసా నీకు జాబ్ ను హు
కాల్ లిఫ్ట్ చేసిందా తను
ఎవరు
ఆ మీ ఫ్రెండ్ కి నేను చెప్పాను కదా నేను తనకి జాబ్ గురించి చెప్తే వాళ్ళ సిస్టర్ వద్దు అంటుందని చెప్ చెప్పాను కదా తాను తాను కాల్
బిజీ ఉన్నదంట మేబి మళ్ళీ ఈవినింగ్ వస్ ఒక వేలా చెప్తే చెప్తుండవచ్చు ఆ పా
ఓకే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే లైట్ తీసుకో ఏందంటే మనం కూడా ఒక పర్సన్ కి ఎన్నికాల్స్ అన్న చేయొచ్చు బట్ డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడాలి కదా
ఉహుహు అంటే కన్వర్సేషన్ ఏదన్నా ఉండ చ్చు
ఆ ఏదన్న ఉండొచ్చు
టెన్ మినిట్స్ ఉండాల అది
ఆ టెన్ మినిట్స్ ఉండాలి నేను ఇందాక ఒక ఒక పిల్ల ఒక పిల్లకి కాల్ చేసిన ఆ పిల్ల తెల్సా మొత్తం మీ వర్క్ గురించే మాట్లాడుతుంది నేనే షాక్ అయినా ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావ్ ఏం కాదా ఇట్లా మాట్లాడితే అంటే వాళ్ళు ఏమన్నారు నార్మల్ టాక్సే అన్నారు కదా సో ఏ ఇగ మొత్తం నేను ఇట్లనే మాట్లాడినా ఇప్పుడు నీతోని కొంచెం మంచిగా మా ఆవునురీ రికార్డింగే అయితాది
రికార్డింగ్ అవుతదా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామొ వాళ్ళు వినరు మింటావా
ఆల్ వింటారో విన్నారో నాగ్ తెలీదు కానీ రికార్డింగ్ అయితే అయ్తాది వాళ్ళకి సబ్మిట్ అయితే అయ్తాది
నా
ఆ
ఉహ్మ్ ఆ చ్చ ఆమెది ఎప్పుడు వర్క పార్ట్ టైం జెస్తా అన్నావ్ నువ్ హు మ్మ్
ఆ అర్ధం కాలేదేమంటున్నావ్
నువ్వు వర్క్ చేసన్నావ్ కదా ఏమైంది వర్క్ గురించి సార్ ఫోన్ చేసాడా లేదా
ఏది మెట్రో వార్కా
హ్మ్
ఆ సారు నెక్స్ట్ మండే నుంచి రామని చెప్పిండు ఏమో ఫోన్ చేసడో చేయడో నాకైతే తే డౌటే
ఎందుకు
ఏమో నిన్ నిన్న మొన్న నీకు షేర్ చేసినా కదా ఆయన ఏం పెట్టిండో మెసేజ్,
మ్మ్
క్ అవైలబుల్ లేను నువ్వు నెక్స్ట్ మండే ఒకసారి ట్రై చే రాడానికి అని పెట్టిండు పక్కా రా అని పెట్టలేడు తెలుసా,
రాని అయితే వచ్చింది కదా
మల్ల ఒక్కసారి కాల్ జేయ ఉండదయినా ఈ రోజు థార్స్డే ఇంకా త్రీ డేస్ ఉంది
చెప్తాడేమో కదా ఎందుకు టెన్షన్ ఫోన్ చేస్సాడేమో ఒకవేళ ఆయన ఫోన్ చేయకపోతే నువ్వు ఫోన్
ఆ అందు చూసా మళ్ళా సండే రోజు ఫోన్ చేయాలే, ఫోన్ చేసి సారు రామన్నాడు కదా అని అడగాలె అ ఇప్పుడేమంటడో యూస్త
మ్మ్ అయినా నీ వరకు దాంట్లో మ్మ్ హ్మ్
ఇంకోటి ఏంది తెలుస అందులో టియల్స్ లేరంట ఏ టిఎల్స్ లేరంటే ఏ డిపార్ట్మెంట్లో లేరంట నాని
లేరు మరి ఈ డిపార్ట్మెంట్ టీఎల్స్ అందరు ఎళ్ళిపోయారు టీఎల్స్ ఒకే అందరు ఏటిఎల్స్ టిఎల్స్ అందరు ఎల్లిపోయారు ఊ ఊ మొన్న పోయినోంటి చెప్పాను కదా నీకు ఆ రోజు పోయినా అని. ఊ ఆ రోజు పోతే ఆ రోజు నుంచి అంతకు ముందు నుంచే అయిందంట అట్ల.
ఎందుకట్లాంటూ తీ ఆ కంపెనీ వాళ్ళే
గ్రాసరీ కన్ఫెక్షనరీ అండ్ మన డైరీ. ఉంది. కదా ఇవి ఒక అయననే మత్ దూ మధు సార్ ఉంటారు చూసీ
అవును మధుసారంట అవును అయనన్ అయననే టీ ఇయ్యాల మూడిట్కి ఈ
ఊ ఊ అవును. డి ఎం
చెప్పదేమో ఓ అవునా మల్ల దేవి దాంట్లో కూడా టీయల్ వై ఉందా
దేవి దాంట్లో డి ఎం వచ్చారు టీఎల్ ని తీసేశారు. డిఎం వచ్చాడు నాన్ ఫుడ్ పెద్దది కదా డిఎం అయినా స్ సో లోపల ఒక వైట్గా ఉంటుండే స్పెట్స్ పెట్టుకొని ఉంటుండే ఎవడన్ మనకంట సార్ తోటి ఉంటూండే ఎవడు
అవును అవును. ఆ అవునువును ఆహా!
ఊ ఆ సార్
ఉ మళ్ళ ఈమె ప్రియాంక ఎట్లచ్చింది. వాళ అసోసియేట్ గా చేస్తుందా
ఆమె చేస్తుంది కదా
ఆహా! అయితే ఇప్పుడు ఇందులో ఇద్దరు అసోసియేట్స్ తిన్నారా
దేంట్లో
ఆ నాన్ ఫుడ్ లో
ఈమె సీనియర్ అసోసియేట్ కదా దేవి ఈమే కాకుండా, ఇంకా ఇద్దరు వస్త అసోసియేట్ ఎందుకంటే నాన్ పూర్ చాలా పెద్దది కదా. మ్మ్ అలా
ఉమ్
ఇగా అట్ల
మరి మార్నింగ్ నాకు ఏలోద్, ఇద్దరు వెళ్తారేమో నాకు తెలిసీ. ఏళ్తే ప్రియాంకా దేవి మార్నింగ్ మా ఒకవేళ ఏమే మార్నింగ్ వెళ్తే, ఆమె ఆఫ్టర్నూన్ ఇట్లా.
ఆఫ్టర్నూన్ వాళ్లు ఏం రారు. గర్ల్స్‌కి ఆఫ్టర్నూన్ ఉండదు.
ఆహా.. అంటే జనరల్ షిఫ్ట్ అంటున్నా. సెకండ్ షిఫ్ట్.
ఉంటది. లేకపోతే మార్నింగ్ షిఫ్ట్ ఉంటంది అంతే గాని, ఆ మళ్లీ ఈ ఆఫ్టర్నూన్ ఈవెనింగ్ ఈవెనింగ్ అలా ఏం ఉండదు. అది ఓన్లీ బాయ్సకే ఉంటది.
ఆహా మాట్లాడుతున్నావా? మాట్లాడుతుందా ఫోన్ జేసీ?
ఓవారు?
మెసేజ్ జేసిందా? మీ ఫ్రెండ్ చేస్తోందా? ఆహా. అవునా?
మాట్లాడుతున్నా.
తినుమా, ఈమె మా ఆమె అసలు మార్నింగ్ నుంచి మెసేజ్ జేయలే, కాల్ జేయలే, ఏమందో.
అవునా? ఎందుకలా?
ఏమో, ఒక మెసేజ్ రీల్స్ షేర్ చేసిన. ఒక్కటి కూడా సీ సి నిచ్. వచ్చింది కానీ దాదిరీ రియాక్ట్ కాలేదు. ఏమైంది ఏమో, మల్లా కాల్ చేసి చేసిన కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. దెయ్యం బట్టిందేమో. హు. దెయ్యం
బిజీ గూందేమో మరి, బిజీ గూందేమో మరి.
కావచ్చు.
మ్మ్.. వదిలేయిలే, మనకి టైమ్ ఇయ్వని వాళ్ళతోటి మనం ఎందుకు మాట్లాడం.
అవును నువ్ ఇన్స్టాలో ఒక స్టోరి పే నీవు ఏం, ఎప్పుడు దిగినవు ఫోటో?
అది మొన్న కాలేజ్ కాడ
ఆహా అ అప్పుడా?
ప్రసాద్ దిగినాడు చూసినవా ప్రసాద్ ఫోటోలు పెట్టినా చూడు
అవునవును అవునవునవును మొన్ననే ఆహా ఆ రోజే పోయిన్రు చూడు అప్పుడే పెట్టిండు పిల్లాడు మల్లా పే
రా ఇటుర ఆ అదే
ఆ పిల్లలు నించున్నట్ పెట్టిండు గా
నేనే దింపిన ఆ ఫోటో నా
ఆ పిల్లల్ని ఏ ఏమైంది తెలుస్ సని ఒక రో సారీ ఏమేంది తెలుసారా ఒక రోజు ఆ అమర్ ఉంటారు కదా అయితే అమర్ అమ్మర్కి మెసేజ్ జేస్ నాదే ఇంటర్న్షిప్ రోజు అయితే వర్క్ గురించి అయితే మళ్ళీ ఆ పిల్ల టెన్ కి రిప్లై ఇస్తే నేను కూడా రిప్లై ఇచ్చిన అప్పుడే అయి అయితే ఏం చేస్తున్నా అంటే బయటికి వచ్చిన తిననికి అన్నాడు. అయితే తిననీకి వచ్చిన అని చెప్పేసి ఆ ఏమంటారు అ చెప్పిన అనుకుంట ప్రసాద్ ఫోటో దింపి నాకు పెట్టిండు. ఆ పిల్లలేమో సిగ్గు పడుకున్నట్టు సిగ్గు పడుతుండు చాటింగు ఆళ్ళ మరదలతోని చాటింగ్ చేస్తుండంట ఆ స్టిక్కర్ కరెక్ట్ దొరికింది అయితే అప్పుడు మనం మా పిల్ల రోజా మ్యారేజ్ కొయినం చూడు
హ్మ్
రోజు మనం ఫోటోస్ దిగినం కదా అవన్ ఆ ఫొటోస్ను ఒక ఫోటో నా గ్రూప్ ఫోటో తీసిండు ఐ ఆ స్టిక్కర్లో చేసి నాకు పంపిచిండు ష్ స్టిక్కర్ ఎందుకు నాది ఎడిట్ చేసినవ్ నా ఎందుకు సెండ్ చేసినవ్ అంటే ఆ ఇపుడున్నవ్ స్టిక్ స్టిక్కర్ ఎడిట్ చేసినందుకు నేను నేను ఈ పిల్లాడు వంపించింది నేను కూడా స్టిక్కర్ లా ఎడిట్ చేసి నేను ప్రతిసారి ఆడుకున్నా. ఏ నిన్న ఏం చేసిండు నీ నీకిట్లయితే కాదని చెప్ పే స్టిక్కర్లు అన్నీ ఎడిట్ చేసిన అప్పు నిన్న మొత్తం పంపిస్తునే ఉండే
హుమ్మ్ న్యూ వేం మీరు చేసేదుండే ఆయన ఫొటోస్ అబ్బా ఆయన ఐతే ఉన్ ఆయన ఏదైతే స్టిక్కర్స్ ఎడిట్ చేసా నాకు చెప్పడు నే నీకు పంపిస్తున్నా స్టిక్కర్స్
నేను చేసా ఇది రెండు మూడు సార్లు అట్లా చేసినా నిన్న తెలుసా ఎవరు సెయ్యర్ పెడతానే ఉంది పెడతానే ఉంది సరిపోతదా ఇంకా ఇంకా కావాలా నీకు ఇట్లా అయితే కాదు ఏదో ఊకున్న కొద్దికీ ఒక్క ఫోటో దొరికినందుకు ఎడిట్ చేస్తున్న అదే పంపిస్ నవుకనే నేను ఆ స్టిక్కర్ కి ఏమని వెట్టినా తెలిసా నాని నిన్న మ దల్ తో చాట్ చేస్తున్న వద్దు డిస్టర్బ్ చేయకండి అని పెట్టినా నీకు పంపిస్తా మస్తు నవుతాది తెలుసా ఆ స్టిక్కర్ ని చూసి అలా ఆ పిల్ల టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపో వుందా
సరే మరి బాయ్
సరే బాయ్
అ